హెలో
ఆ హాయి్ రా బాగున్నావ
హోమ్ అక్క బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నాన్ రా
ఏం చేస్తున్నావ్ అక్క
ఏం లేదు రా కూర్చో ఉన్నా ఇలా హాల్లో రైస్ పెట్టాను ఇంకా ఆ విజిల్స్ రావాల వెయిట్ చేస్తున్నా
నీక కుకింగ్ బాగ వచ్చాక్క
ఏదో అట్ల అట్ల పైన పైన చేస్తాన్ రా
మీ అక్క చెప్తుంటుంది బా కావ్య బాగ చేస్తుంటుంది కుకింగ్ అని
మ్ మా అక్క కట్లా అనిపించిండొచ్చు
ఏమన్నా ఒక మంచి రెసిపీ చెప్పక్క నాకు
నీకు ఎట్లాంటివి కావాల్రా రెసిపీస్
చెప్పక్క
మటన్ బిర్యానిి అంత రాద్ర
చికెన్
చికెన్ బిర్యానీ అంటే యూట్యూబ్ లో ఒక దిండిగల్ చికెన్ బిర్ బిర్యానీ లో ఒక రెసిపీ ఉంది రా చూశాను బాగా చేశాను ఒకసారి మాత్రం మాకు ఎక్కువ కారంమేస్తే మా తాత ఏం ఇంత కారం వేసినావే అన్నాడ్ రా
ఉహు
మ్
నచ్చినంటె ఇది బాగుంటుది నేను చేసుకుంటేది బా
ఉమ్ దిండీగల్ మటన్ చి దిండీగల్ చిక కెన్ బిర్యాణి ఆ చాలానే చేస్తార్గా పన్నీర్ బటర్ మసాలా కాజు కర్రీ ఇవన్నీ బాగ చేస్తాను
పన్నిర్ కూరా చికెన్ వేస్ చేసుకున్నాం ఒక రోజు అంటే మా రిలేటివ్స్ వాళ్ళు కూడ వచ్చారు లేదా పిల్లలు బళ్లె ఉందక్క దాబస్తయి
మ్ నేను అట్టే చేస్తాన్ రా ఇంకా నువ్వేం చేస్తావు ఉంటరా మీరు అప్పుడెప్పుడు పఫ్ఫులు చేసుకున్నారు కదా వా వాట్సప్ స్టేటస్ పెట్టినారు
ఆ అమ్మ చేస్తుందండి పఫ్
అవి ఎట్ల చేసుకుంటార్ రా
అే నేను కాదు నేను స్కూల్ పోయి నానప్పుడు
ఆహ అయెవో పొరలు పొరలుగా చాలా చుట్టమంటారు ఎట్ల చేసింది మరి
చేసిందక్క యూట్యూబ్ లో చూసి
ఊహు అంటే అవి నూనెలో వేమ్ చేసార లేకపోతే బేక్ చేసారా
కుక్కర్ లో పెట్టి చేసాం
ఊహు
హ
ఇంకా నాకు కేక్లు ఇవన్నీ చేస్తాన్ రా మీరు చేస్తారా
నేను శంకర్పాలి చేస్తానక్క నాకు అదంటే చాల ఇష్టం
అంటే ఏంది రా చెప్పాలి అంటే అది బాంబే లడికి అంటారు అదేనా
ఏమో అక్క నాకు శంకరపాలినే తెలుసు మీరు బాంబేలు అడికి నాకు తెలీదు
అంటే మైదా బిస్కెట్లు లేరా అట్లే కదా
ఉ మైదాలో పాలు పోసి పా అదేనికి నెయ్యిసి నెయ్యి వేసి చక్కర్ పొడే ఎం వేయరు అక్క పాలల్లో చక్కర కరిగించు చేస్తాల
కొంతమంది చక్కర పొడిస్తారు అదే చిన్న చిన్న స్క్వేర్ షేప్స్ లో ఉంటాయి అదే కదా అదే బాంబే లడికి
ఓ బాంబే లడికి అంటే బాంబేలో లడికిలు అమ్ముతారు అది
ఉ అవును తడికి
తడకిీలడికి కాదా ఆ ఒకే
తడికి కాదు లడికి
తడకి గాదు లడికినే
ఆ ఇప్పుడే మా పెద్ద వచ్చింది బాత్రూం నుంచి ఎంత బాగుందింటే అందంగా ఉంది
అవునాక్క
ఇప్పుడే దీన్ని దాగి అనింది అబ్బ చల్లగాలి ఇక్కడ కొట్టింది
అవునాక్క
ఉం
సో మా అక్క కూడా వచ్చినంటుంది మీకి వచ్చింది ఒక షార్ట్ వేసుకొని పాపం మాశరైజర్ రుద్దుకుంటుంది
బ్యూటీ బ్యూటీ కాన్షియసా మీ అక్క
చాలాక్క బ్యూటీ పిచ్చిది అనుకోవచ్చు
ఆహా
ఎంత బ్యూటిఫికేషిన ఫేస్ మర్క్ మారదు అంతే ప్రాబ్లంత
ఉమ్ ఉహు అంతలే చెప్పులు కుట్టే వాడికి చెప్పులుంటాయా అన్నట్లు
అవునక్క ఏమంది
కుట్టే వాడికి ఇల్లు ఉంటందా సేప్పులు కుట్టే వాడికి సేప్పులు ఉంటాయా అట్లా
మేకప్ చేసేవాడికి ఫేస్ మంచి ఫేస్ ఉంటుందా అదే నిజంమే అక్క
ఉ అవును ఉంటా నువ్వు పెళ్న్నెక్కడి చేసుకోవాలనుకుంటున్నావు ఒక్వెల చేసుకుంటే ఫ్యూచర్ లో ఉమ్ హైదరాబాద్ లో ఎక్కడా
ఐటెక్ సిటీలో జాబ్ చేసేవాళ్ళ ఎవరైనా
అంటే నేను పెళ్లి ఎవరిని చేసుకుంటానో అడగలేదురా పెళ్లి చేసుకుంటే ఏ ప్లస్ పెళ్ళ కుడామ అడుగుతున్నా
ఓ పెళ్ళి ఎక్కడ చేసుకుంటావా మ్యారేజ్ తిరుమల
ఆహా
అ అన్నీ ఆ డబ్బులు అంతా అట్లా వేస్ట్ చేయాలని లేదాక్క కావాలంటే మళ్ళ వచ్చి చిన్న రిసెప్షన్ లాగా పెట్టేస్తాం తిరుమలలో నాకు ఇష్టం ఇంగ వాళ్ళు అవతల వాళ్ళు ఏమంటారో ఏమో తెలిదు కదా మనకు వాల్ ఎలా ఉంటారు
ఉహ్
హ్
డబ్బులు కలుసొస్తాయంటే వాళ్ళు ఒప్పుకుంటారులే
డబ్బులని కాదు నాకు అక్కడ ఫస్ట్ ఆ దేవుడి దగ్గర సన్నిధిలో చేసుకోవాలి మీరెక్కడ చేసుకుంటారు అక్క
నాకు బీచ్ పక్కన చేసుకోవాలంటే ఇష్టం రా
అవునులెక్క అది కూడా బాగుంటుంది అంటే ఇప్పు ఒక్కొక్కరుక్కొక్క దగ్గర తీసుకు అన్ని చూ ఉంటది ఇప్పుడు మీరు చూడండి బీచ్ పక్కన చేసుకుంటారు నేను వచ్చానుకో బీచ్ పక్కన చూసేస్త పెళ్ళి నేను తిరుమల చేసుకున్నా అక్క మీరు వస్తారు నన్ను తిరుమలలో పెళ్లి చేస్తారు ఇంకా పెద్ద కంటావా ఎక్కడ వేరే ప్లేస్ చేసేసుకుందనుకో అక్కడ మనం చూడం అలా అన్ని ప్లేస్లల్లో పెళ్ళిలు చూసేయొచ్చూ అక్కా
అవునురా
అది కూడా ఒక ప్లేస్ కదా చూసేచ్చలేకంటే ఎవ్వరు చేసుకోంటారు కదా
హు అవును ఉమ్ ఉ
హ్మ్
ఎంతింటర్ మరి మద్ ఇంకా కేఫ్ కెల్లార్ అన్నారు ఇంక
స్టామక్ ఫుల్ అయిపోయింది నాక ఇంకేం తినని అలాగేవెళ్ళి పడుకోవాలి మీరు
అలాగే ఎల్లి పడుకుంటె మీ అక్క ఏమన్నదా రాధక్క
అయ్యో అలాంటిదేని రాదక్క అలా చాలా మంచిది అక్క
ఆ సరే చెప్తాను లేరా
సరే
ఆ రా ఇంగేం రా
చెప్పాలక్క మీకు డే అంటే ఇష్టమా నైట్ అంటే ఇష్టమా అక్క
నాకు నాక ఎప్పుడైనా ఒకటే రా నాబట్టే నేను పొద్దున్న సోమ్ రాత్రి అని
హ్మ్
హ్మ్ కానీ ఎక్కువసేపు మేల్కొ ఇప్పుడు మాకు ఎవరైనా కజిన్స్ వాళ్ళందరు ఉం టే రాత్రి ఎక్కువసేపు మాట్లాడుకోవాలా కూర్చోవాలా అని అనిపిస్తది ఈ మధ్య మా చెల్లి కూడా ఎక్కువ ఫోన్ మాట్ ఫోన్ చూస్తాఉంది నాతో మాట్లాడుకోం
మీరు కూడా ఫోన్ చూసుకుంటుంటారు ఆ పల్ల ఫోన్ మీరేం ఫోన్ పక్కన పడేసింటె ఆ పిల్ల పడేసి చూసుకును కదెక్క
ఇద్ రా ముందయితే ఫోన్ ఆడబెట్టు మే మాట్లాడుకుందాం అనింది ఇప్పుడు ఫోన్ చూసుకుంటా అది చోలో పెట్టుకుంటాది చోటిదాని లాగా ఇంకా నేను ఎందుకు లే అని డిస్టర్బ్ చేయడం అని నేను చూసుకుంటాను
మే ఆ పాప ఏమనుకునింటు ఆ పాప్ మా పాప ఏమనుకుంటుంటుందిని మీరు ఎవరితోనో మాట్లాడుతుంటు లే డిస్టర్బ్ చేయడం ఎందుకు మీ
లేదు రా చూస్తుంది చూస్తుంది నేనే ఏం చేస్తున్నా అని చూస్తుంది నేను ఎవరితో ఎవరితో మాట్లాడను ఎక్కువగా
ఆహా మీరు ఫోనే ముట్టుకోరు
అవును చూసుకుంట ఎవరైనా మెసేజ్ వచ్చిందా ఆ వచ్చిందింట రిప్లై ఇచ్చేసి మళ్ళ గమ్మున అయిపోతా రీల్స్ చూసుకుంటా ఉం టది అంతే ఎవరితోయినా హ్మ్ సో నేను ఎప్పుడు ఫ్రీగానే ఉంటా
ఫైవ్ వరకు కూడా మేల్కొని మాట్లాడిపచ్చుకుంటా
ఆ సరేరా ఆ పిల్ల నిద్ర వస్తోంది అని చెప్తే ఏం చేయాలిరా
ఆ ఏం ఈస ఇస చెప్పదు లేండి పై వరకు మీరు కూడా ఫోన్ చేసుకోకుండా మాట్లాడుకుంటా ఉండండి
సరే రా ఇంకేంరా
చెప్పండక్క
చెప్పరా మీరే హ్మ్
చెప్పక్క
ఏంది రా మీ ఇంట్లో పుస్సని సౌండ్ వస్తుంది
మీ దగ్గర నుంచి అక్క వచ్చేది మీది చోవులు ఏమైనా పని చేయనట్టుండయిప్ప వెళ్ళిసారి చూసుకోండి
అవునా ఆ ఇట్లుంటె మా ట్లాడితే బెంగళూరు గురించి మాట్లాడాల్స ఏమో సరే సరేలే ఆ
హ్మ్
ఇంకేమ
ఇంకేం లేదక్క
ఆ కడుపులో మంటగా ఏం లేదా
లేదు అక్క నాక్ అలా ఏమి ఉండదు మంటగా
ఉహ్మ్
కళ్ళే నొప్పి వస్తది
ఉహ్మ్
హ
ఇ ఎవరు బయటికి పోవలో ఎదరు తెచ్చుకోవాలా చల్లగా అని అనిపిస్తుంది కానీ ఇందాక చల్లగా తిన్నాను కదా
హ్మ్
ఉమ్ అవునురా మీరు కొబ్బరి గుండలో కొన్నారా
ఆ కొన్నామ అక్కా ఫ్రిడ్జ్ లో పెట్టింటా పెట్టింటా మెమో అక్క తీసుకొచ్చింది మేం బెంగళూరు ఉన్నాం కదక్క నీను కొబ్బరి బొండం కొన్నానని నీకు ఎలా తెలుసు
నేను అక్కతో ఎప్పుడు టచ్ లో ఉంటాను కదా
ఆహా
ఇందాక కొబ్బరి మొండకి పోతున్నాము అని చెప్పింది అందుకు
హ్మ్ హ్మ్
ఉ మీ అక్క మినిట్ మినిట్ అంతా అప్డేట్ ఇచ్చేస్తుందిరా చాలా మంచి ది మీ అక్క నాకతో మంచిగా ఉండ
ఓరు పెద్దక్క చిన్నక్క
చిన్నక్క పెద్దక్క దొంగది ఉమ్
చిన్నక్క మంచిది అంటావ్
అవును రా
అవును అది నిజమే కొంచెం
ఉమ్ ఇంకేం విశేషాలు ఎంతకి నిద్రపోతారు మరి ఈరోజు మీరు
మేమా అక్క నేను ఒక ఆరు ఏడుకు నిద్రపోత అక్క పూజ ఉంది పూజ చేయాలి
ఆ సరే సరేరా నేను ఆ దగ్గుస్తుందరా నాకు కొంచెం దగ్గు మందు వేసుకోవాలి
ఆ సరే అక్క సరే అక్క